అది నోటలు లేదు అయిపోయింది మళ్ళా చూపిస్తుంది అందుకే అత్ టైప్ చేసిన
ఉహు
ఉ మళ్ళా పోతదని ట్లా సెండ్లాగ కొట్టిన దాంట్లో
ఆహు
ఆ
మరి మాకు చెప్తే నేను ఏమైనా ఉందా అని చెప్ప నకు సింగార చెప్పనుప్పుడు ఎందుకు.
ఆహా అదే నేను అదే సాాక్ నేను కూడా నేను కూడా గోయింగ్ టు ఎంగేజ్మెంట్ అదదని పెట్టింది నాకు చూ చెప్పలేదు ఏందని నేను అదే అనుకున్నాను. ఇంకా అంతేలే లాస్ట్ లాస్ట్ మూమెంట్ లో మాకు కూడా లాస్ట్ మూమెంట్ చెప్పారు యాక్చువల్ గా వాళ్ళ ఇంట్ ఇట్లో వేద్దాం అనుకురు లాస్ట్ మూమెంట్ లో వాళ్ళు వాళ్ళ పిన్ని ఇ వాళ్ళ కొడుకు వాళ్ళే మొత్తం పెట్టుకురు డబ్బు ఖర్చు అంతా ఆ మేమే చేస్తామని సిక్స్టీ థౌసండ్ అప్పటికప్పుడు అకౌంట్ లో కొడితే అప్పుటికప్పుడు బ్యాంక్ ఎటళ బుక్ చేసిరాళ్ళు దొరకలే ఇక్కడ ఏడా అప్పుటికప్పుడు అనుకోని సైడ ఎరు అంట అట్లా అట్లా అయిపోయింది వాళ్ళు ఇంట్లోనే వద్దాం అనుకురు పైన మస్తు ప్లేస్ ఉందిలే మంచి పెద్దగా ని ఇంకా జర ఉన్న వాళ్ళు కదా
అదే
ఇక అలా పెద్ద బిడ్డ కాడ పైస లేవు ఇక అలా మామ వాళ్ల పిన్ని ఇంక ఆ పిల్లకి మామ పిన్న ఇక నువ్వు నికుల్గాడ ఎట్లనో అట్లా ఇద్దరు మాట్లాడుకొని ఇక అనుకొని పైస లేదు ఫుడ్ నేను పెట్టుకుంటా ఫంక్షన హాల్ ఖర్చు నువ్వు పెట్టుకని ఫంక్షనల్ ఖర్చు అళ మామ పెట్టుకుంటూ ఫుడ్ వాళ పిన్ని పెట్టుకుంది ఆ మిగతయి చిన్న చిన్నవి వాళ్ళ తాత అమ్మమ్మ పెట్టుకురు ఇంకా వీళ్ళ ఏం పెట్టుకోవలే వాళ్ళ పేరెంట్స్ వన రూపీ కూడా అట్లా అయిపోయింది ఫంక్షన్ అట్లా అట్లా జరిగింది అనమాట అట్ అంత అంతమంది సపోర్ట్ చేస్తే అయిందిం కాని మంచిన చేసింది అన్ని పెట్టిర మళ్ళా గోల్డ్ పెట్టి గోల్డ్ పెడితే ఇదైతది ఆమె పేరు మీదనే ఫిక్స్డ్ డిపాజిట్ చేసిరంట ఫైవ్ ల్యాక్స్ వాళ్ళ పిన్ని ఫైవ్ లాక్స్ వేసింది ఆమె పేరు మీద పెళ్ళికి అవసరం పడతది అది పేరు కు పోతుంది అని ఫైవ్ లాక్స్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసిరంట అది ఎప్పుడో చేసిరంటలే ని ముందే ఆమెకు అవసరం వస్తుంది స్టడీ పర్పస్ కయినా దేనికైనా పెళ్ళకైనా అనేసి ఏసిండ్రు ముందే
ఇంకా నువ్వు అట్లా సైడ్కి దది చేసి వెయ్య నీకు కూడా కనిపిస్తుది హెర్ లేకుండానే
సైడికి అంటే సైడుకి తీస్తా కదా సైడ్ సైడ్ పాప్పుడు తీస్తా.
ఎప్పుడు నువ్వు సైడ్ ఎప్పుడు తీసినావ్
సైడ్ పాప ఎక్కువ న అమ్మ ఎక్కువ తీస్తే నాకు మొత్తం పోడ నాకు తెలుసు నాకు కూడా పలుసనే ఉంటదా
అదే నేను అంటుది ఎక్కువది తీస్తే తెలుసు
ఆ మరి ఎందుకు తీయాల అట్లా మరి అంత గుండుగా అనిపియంగా
ఏ ఆడతి అని ఏడనే అమ్మా గిత్త తీస ఎతు రాకుండా ఉందే తల్లి జుట్టు అది కొంచెం ఆయిల్ పెట్కున్నా మనం కూడా నాకు టైం లేదు మొత్తం ఇట్టు తీస్తే అప్పుడు లేచినట్లేదు ఇంకా మొత్తం ఇచ్చి ఇట్లా తెలుసా ఆ జుట్టు వేసుకున్నట్ నేను శివరాత్రు ఫోటోలు పెడతే జుట్టు వేసుకోవద్దు సరిగ్గాను. కున్నది లేదా అని మమ్మది మొత్తం మొత్తం లేచి లేచిపోయిందంటే మ జుట్టే అట్లు ఉంటది మరి అన్నందుకు ఈ సైడ ఈస అట్లు వసిన అట్లా తీయకపోతున్నాను నేను మామూలుగా ఫ్రెండ్స్ చేసుకుంటా అకుందా అన్నటే అనుకున్నా
ఫ్రెండ్స్ గా నేను ఈ మధ్య పల్సగైన కా నుంచి మధ్య
ఎక్కడ ఉందో తెలుసా ముందడి పాపడ కాదు ఫ్రెండ్ చేస్తేనే ట్ ఫ్రెంచ్ టైట్ ఉన్నా సరేగాని నిండుగ ఉంటది
వెనకాల అది ముందట బోడగా ఉంట
ఏం స మంచిగానే ఉంటంది సైడ్ సైడ్ క ఇ ఇటుంచి ఇటు నుంచి ఇటు తీస్తే ముందే ఎతుగా ఉంటాయి ఎత్తుగా అయితుది బాగుడతుంది నేను మనదాకా అట్లనే చేసినాగా ఇట్లా తీసేసరికి బోడగా కొడుతుంది ఇట్లా ఇయొద్దాని మళ్ళ నిన్న ఫోటోలు చూసినాకనే డిసైడ్ అయినా మళ్ళ ఒ ఒక ఫోటో కూడా పెట్టకుండా బాగుండదు మళ్ళ పెట్టినా
ఆ
ఆ
అవునా అంటున్నా నేను కూడా అప్పుడే వేస్త వేస్తుండే మధ్యలో ఈ మధ్య ఏస్తలేను ఫ్రెండ్స్
మ్ ఏం పని అమ్మ పని పని ఒక్కటి వచ్చింది కాని మూడు కూరు లు ఉండచ్చ వచ్చింది తల్లి నేను పోయిండా నైటు అన్నం అన్నం బానే అన్ని బాగానే ఉంది తిటాలీ అనుకుంటే నీకు ఇప్పుడు అన్నం తినాలని లేదు ఇప్పుడు చేయి అంటుంది ఇదేమో హోటల్ ఆర్డర్ చేయటానికి తనేమో నేను నాకొద్దు ఉప్మా నేను దోష తింట ఆయన దోష ఈమే కు ఉప్మా మళ్ళీ దానికి అది మళ్ళీ నేను అన్నం వండుకున్న చూసావా ఇన్ని కథలు ఉంటాయి ఇక్కడికి వస్తె హా
అది కాదుగా
ఆ
తక్కువది కానట్టుందిగా అంటున్నా
ఆ ఆట ఆడిస్తది
అదె
ఇల బాబాయ్ వాళ్ళ బిడ్డ పెళ్లి కాన్సిల్ అయిందని చెప్పింది
వా అదే మా అమ్మ అన్నది చెప్పిందా అంటే వాళ్ళ అత్తనే చెప్పింది అంటే క్యాన్సెల్ మళ్ళ ఆళ్ళు ఫోన్ చేస్తురంట మళ్ళ కాంప్రమైజ్ కొచ్చిరు అని అడిగినా నేను డీటెయిల్స్ అడగలే
ఇగో మా ఫోన్ చేసిండంట మన్నా ఇదే చేసిండంట మాట్లాడుతున్నడంట మరేమో వీళ్ళు ఒప్పుకున్నారో లేదో నాకు ఇగ తెల్వదు మా అన్నా కాల్ చేసిరని చెప్పిండు చ చేసి పోయిన గుడ ఆమెకు మంచి మంచి మల్లొస్తునాయి మంచి సంబంధాలు వస్తున్నాయని అన్నడంట అ ఇల బాబాయి
హా
మంచి మంచి వస్తున్నాయి అంటుండంట
ఉ మంచిపని అలా అలా కేసర అయిందనయ
ఏమో మరి తెల్వదు ఆ మళ్ళ ఇట్లా అంటుండు మంచి మంచి వస్తున్నాయి అంట
అది నిజమా అబద్ధమా మనకేం తెలుస్థాధి అ ఆయనకే తెలియాల వస్తున్నయో వస్తలేవో
ఏ వస్తుండొచ్చు లేవే అమ్మ
ఇప్పుడే క్యాన్సిల్ అయి అప్పుడే
అట్లనే అట్లునపుడే వస్తాయి మంచి కానీ తెల్వదు పిల్లలు గుడా
ఆ ఉండొచ్చు పిల్లలు కరువయిరు ఆడపిల్లల అంటే గుర్తొచ్చిందీ మా అత్త పోయిన పెళ్ళిళ్ళల అమ్మాయిలే బాగుంటలేరే అబ్బాయిలు కిరాక్ ఉన్నరే తెలుసా అనుషా మనుష పెళ్లి పోయినప్పు ప్రాంత నిన్న గుడ స బా ఈయన అదే చెప్పిండు పెళ్ళిల నాకు మస్తు నా అంటే అయింది ఏమో గానీ నాకు కూడా మస్తు నచ్చిండు ఏజ్ తక్కువ ఉంది బాగుండు తెల్సా హీరో లెక్క
నిన్నా నిన్న నిన్న పోయినా కదా ఉన్నర అంట వాళ్ళ ఎంగేజ్మెంట్ లో వాళ్ళ బిడ్డ నల్లగుంటది అంత బాగుండదు అబ్బాయి తెల్లగ ఉండు అసలు ఏజ్ గూడ ఎక్కువ లేవే ఇప్పుడు మన మన మనోడిలెక్కనే యంగ్ గ ఉన్నాడు తెలుసా ఎంత బాగున్నాడే ఎంది అని అనుకున్నా మనలాగనే కోమటోల్ దాంట్లో గుడా అమ్మాయిలు దొర్కుతలేరంట తెలుసా
అవును నీకిప్ ఇప్పుడు తెలుసా నాకు ఎప్పుడో తెలుస సాయి మన ఇళ్లలో తెలుసా కోమటోలు దాంట్లో మన దాంట్లో ఇంకేదో క్యాస్ట్ బ్రాహ్మిన్స్ ఈ మూడు దాంట్లోనే లేరంట అనిట్లో ఉన్నరంట కాని మన మూడు కాస్ట్‌లో బ్రాహ్మిన్స్ అంటే మనదంతా ఓసీ కేటగిరీ వస్తదిగా
ఉహ్
ఓసి కేటగిరి వాళ్ళకే లేదంట
ఉహ్
ఆ నా కూడా తెలుసు అయితే మీ మొన్నవొయిన మీనన్నది ఈ మధ్య ఏడ చూడు అమ్మాయిలు మంచిగుంటలేరు అబ్బాయిలే హీరో అబ్బా నేనైతే అసలు అని చ్చిది ఇప్పుడు చేసుకుంటే అయిపోవన్నట్టు హ హ అట్లా అనిపిస్తది చూసినప్పుడు కానీ ఆ ఎవ్వరు బాలేదు తెలుసా అమ్మాయిలు ఒకప్పుడేమో అమ్మాయిలు బాగుంటుండే అబ్బాయి బా ఇప్పుడేమో రివర్స్ అయింది అం త్త ఈయనైయితే వంద సార్లు అన్నాడు అసలు పిల్ల నాకు చాలా నచ్చిండు అబ్బాయి పిల్లగాడు మస్తు బా మంచిగా ఉండు వైట్ అని కాదు కాని లుక్ లుక్స్ గాని అంత మంచిగా అనిపిచింది ఈమె కూడా బాగుంది బ్లాక్ ఏ ఉండె గాని బక్కగ ఉంది కాకపోతే బక్కగ చాలా బక్కగ ఉంది. ఈమెనె ఈ అనుష కూడా అట్లనే ఉంది నేను మనం అళ్ళకే వస్తాం అనుకోగాని చెప్తున్నా అట్లా ఉంది పర్సనాలిటీ గాని వాళ్ళయితే బాగురు వాళ్ళ ఆయనకన్నా ఈయన బాగుండు ఇంకా అట్ల ఇంకా మా నిన్న మా యరాల బిడ్డ పెద్ద అదేంటి క్రాప్ టాప్ వేసి ఓ ఫుల్లు తయారయి ఫుల్ మేకప్ వేసుకుంది. ఎంత మేకప్ వేసినా బ్లాకే ఉంది. ఐబ్రో పెన్సిల్ పెట్టిరు తల్లి పిల్లలు డార్క్ గా పెట్టిరు డార్క్ గా పెట్టిరు ఆ రోజు ఫేస్ వాష్ చేపిచ్చుకున్నట్టుంది తెల్లగ కొట్టింది. మా మర్ది పెళ్లిలా నేను ఏమైనా క్రీమ్స్ వాడుతుందేమో అనుకున్నా నిన్న చూసినా మళ్ళ నార్మలే ఉంది. మేకప్ కనిపిస్తుంది అయిన బ్లాకే కొడుతుంది. ఫుల్ ఆమ్మో గోరంగ బ్లాక్ ఉంది
బ్లాక్ ఉన్నా బాగానే ఉంటది కదా తీ
ఏమో మరి నువ్వే చెప్పాలి నీకు నచ్చిందా
ఏ బ్లాక్ ఉన్నా పర్లేదు లేకో అంటే ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కొంచెం భారీగా మొగోల్లాగా ఉంటది. కాని ఫేస్ లో అయి ఫేస్ కట్ వస్తే బాగానే ఉంటది. ఏముంది ఇప్పుడు అబ్బాయిలు కూడా దొరుకుతలే బాగానే ఉన్ని ఇంట్లోనే పడతది అనిపిస్తుంది. అ మీ మీ బిడ్డే
అంతే అంతే పడితే మంచిదే తి ఏముంది తీ గాని ఇక వాళ్ళకి కూడా లేదుగా పడితే మంచిదేలే
పడుతుది ఏముంది ఆమె పెళ్లి అయిపోయిందంటే ఇంకా ఆమె సెటిల్ అయినట్టే. ఇప్పుడు రోజుల్లో దొరుకుతలేరు కదనే ఇక మరీ ఆమె అంత బాగాలేకుండా ఏం లేదు కదనే.
బ్లాక్ ఉన్నా పర్సనాలిటీ బాగుంది అది అయితే చెప్తాగాని బ్లాక్ ఉంది పర్సనాలిటీ కూడా మెయిన్ కదా
ఏముంది తి ఇప్పుడు కళ్ళర్ కూడా అంత ఎవరు చూస్తు అంతకంటే బాలేనోళ్లు కూడా ఇప్పుడు షెడ్యూల్డ్ చేసుకుంటున్నారు కళ్ళు మూసుకొని అమ్మాయిల్ దో క్త లేరని ఆ అందర్ తో పోలుస్తే అంత బా లేకుండా ఏం లేదు కద
అంతే అంతే
మంచిినే ఉంటాయి కదా పళ్ళు కళ్ళైనా ముకైన బా జుటైనా హైట్ అయినా అంత పో పొట్టి పోట్ ట్టి కూడా ఏం లేదు హైట్ అయినా అని బానే ఉన్నాయి గానీ నీ కలర్ ఒకటే కదా
కండ్లు చిన్నగుంటే కలర్ తక్
ఆ కళ్ళే ముందమ్మా మెల్ల కన్నె త లేదుగా తీయరాదు గ చ కళ్ళు చిన్నగా అంటే ఉండగా ఉంటాయ్ ఇగ లక్కీ యెమన్న పెద్దగుంన్నాయా గంతే ఉన్నాయ్ గా
అవునవును
హుమ్
కరెక్ట్ ఏ కరెక్ట్ ఏ
హు
ఇ అల్ల అమ్మ కూడా వేసుకుంది మేకప్ గాని అమెతో పోలిస్తే ఇంగళ్ళవ్వనే జెరి బెటారనిపిిచ్
హు మ్ మ్ ఇ మైలు దొరికుత లేరు కాబట్టి బానే చేసుకుంటాడు ఇగ
ఆ
చానకా ఇరవై
ఎం ఉందిలే పెలైనోళ్లనే చేేస్ కుటుండి గప్
అదే గదా
పెళ్లి కానోళ్లకొంకొచ్చినది ఇగ
హు ఏం మడుగాడు చూస్ ఏజ్ లోనే దొరుకుతుండొచ్చు ఇకేంది మరి బానే ఉంది తియ్ అంటున్నా
అంతే అంతే
హు మర్